ఏం చేస్తున్నావే. బాగున్నానే బాగున్నవా.
ఆ బానేే ఉన్నా. అందరు బాగున్నారా.
ఆ అం బానే ఉన్నారే. బ
బాగుందా
ఆ ఓకే. నిన్న నేనూ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తెలుసా.
ఆ అవునూ తెలిసిందీ ఎందుకెళ్ళినవ్.
మా అక్కా హెల్త్ బాలేకుండే ముం మాటా
అవునా ఇప్పుడ్లెట్ ఎట్లుంది మరీ ఓకేనా, ఏమైందంట మరి.
అయితే ప్చ్ ఆ మొత్తం ప్లేట్లెట్స్ పడిపోయినయంటా బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంట. మొత్తం తెల్సా బాడీ మొత్తము ర్యాషెస్. చిన్న చిన్న ర్యాషెస్ అయినయ్ తెలుసా. మస్తు డేంజరస్గా అయిపోయింది
ఎందుకే మన ఫుడ్ పాయిసన్
ఆ ఆమె డ్యూటీ ఇారు కదా సిటీలో సిటీలో ఎట్లాంటది అంత స్లమ్ ఏరియా అదంతా ఎవ్వరు క్లీన్ చెయరు న
పూర్తిగా మెయింటైన్ చేయకుండా
ఆ ఆ నీట్నెస్ లేదు మెయింటెనెన్స్ లేదు అంత స్లమ్ ఆ స్మెల్ పడక వామిట్ చేసుకున్నది అట్లనే ర్యాషెస్ ఇ ఎట్లాంటది ఇక అక్కడ ఏరియా
అవును కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉండే కొంచెం మంచిగా దోమత తెరలేేసు కూడా రోమ్లో కొంచెం అవి దోమలు రాకుండా మందు కొడతారు కదా అప్పుడు కాలనీ కల్నీలలా గల్లీ గల్లీలెలా
అంత ఏం మందు ఎంత ఇంపార్టెంట్ మందు ఎవ్వరు కొట్టారు తెలుసా ఏదో క్యాజువల్ గా ప్ర ప్రజలకు తెలుస్తుంది అన్నట్టు ఏదో అట్లా ఒకరుండు స్ప్రేలు కొడతారు వెళ్ళిపోతారు కానీ అక్కడ ఏది కొట్టారు తెలుసా పర్ఫెక్ట్ గా
ఎవరకయినా ఇట్లా కిటికీలు జాలి నెట్లు ఇస్తారు కదా అవి వేసుకొని మంచిగా డోర్ కూడా ఇప్పుడు మ్యాగ్నెటిక్ కూడా వస్తాన దోమలు రాకుండా ఈవినింగ్ కాగానే డోర్ క్లోజ్ చేసుకుంటా ఉంటే కొంచెం
ఎద ఉంద రాణ
ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ అసలే ఇది రోగాల కాలం ఇంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
అదేనే అయినా యాక్చువల్గా మా అక్క హెల్దీ ఫుడ్ అండ్ హెల్తీ ఆ టిప్సే ఫాలో అవుతుది కానీ ఇక సమ్ టైం ఎంత ఫాలో అయి
అవున అవును అవును ఎంత ఫాలో అయినా ఏదో ఒక సందర్భంలో మస్యి
ఆ మళ్ళీ లేట్ టైమ్ డ్యూటీ చేయడం డ్యూటీస్ టైమ్ కూడా సరిగా టైమ్ పెట్టట్లేదు తెలుసా అన్న అంటే ఆ ఎయిట్ మాక్సిమం మనిషి పని చేయాల్ నావు హవర్స్ ఎన్ని ఎయిట్ అవర్స్ ఎస్ కదా కానీ అక్కరికి లెవెన్ అవర్స్
వామ అవును అట్లనే మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంటది ఆ అమ్మాయికి అయితే ఇంకా ఫోర్టీన్ అవర్స్
ఓం మై గాడ్ కానీ అర్థం చేసుకోరు ఎందుకు ఈ ప్రైవేట్ వాళ్ళు అర్ం అర్థం చేసుకోవట్లేదు అట్లా ఆడపిల్లల్ని చంపితే సరిగగా నిద్ర లేక అది లేక ఇది లేక పీసీ ఓడి ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి
అవును హల్త్ ఇష్యూస్ ఇంకా మా ఫ మా ఫ్రెంకియితే మతే నైట్ షిఫ్ట్ ఇద తెల్సా సలు ఒకసారి ఆమెకి ఈవినింగ్ ఫోర్ టూ ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు ఆమె హోల్ నైట్ మొత్తం వర్క్ చేస్తూనే ఉండాలి
చ అంత అమ్మాయిలకి కొంచెం ఎంత ప్రాబ్లం ఉంటంది నిద్ర లేకపోతే డే టైమ్
అవును ఆమె నిజంగా ఒబేసిటీ వచ్చింది అసలు ఎంత లావయిపోయిందో చాలా కూర్చొని కూర్చొని ఆ ల్యాప్టాప్ ముందు అవును నాకు కూడా అనిపిస్తది నైట్ మొత్తం ఆమెకు ని నిద్ర పట్టక పొద్దునంత ఏం పడుతది చెప్పు గీ పొద్ పొద్దున గూడా నిద్ర పట్టదు ఆమెకు సరిగ్గా ఫుడ్ తీసు కోలేకపోతుంది నిద్ర లేక మళ్ళ నిద్ర పోవాలన్న టైం కూడా ఆమెకు రావట్లేదు కళ్ళు మొత్తం రెడ్డిగా అయ్యి చాలా లావ అయింది అ
అంటే పటి రెగ్యులర్ గా స్లీపింగ్ టైమ్స్ లోనే ఎక్కువ వర్క్ చేస్తుంది కదా నైట్ ఏమి స్లీపింగ్ అవర్స్ కదా మన ఇండియన్ అంటే నార్మల్ గా మన కల్చరే అది గదా మనం నైట్ టైమే స్లీపింగ్ అవర్స్ ఉంటాయి గదా మనకి
అవును స్లీపింగ్ అవర్స్ లోనే డ్యూటీ ఉండే సరికి ఆమెకు రెష్లెస్ ఉండేది ఇగ తప్పదు మనీ కోసం ఏ పనినైనా చేయాల్సి వస్తుంది అంతే ఇంకా ప్రైవేట్ కంపెనీస్ ఎలా అవునవును ఫ్యామిలీ రెస్ స్పాన్సిబిలిటీ స్
ఏము ఉందే ఈ ప్రైవేట్ కంపెనీలలో వాడికి నచ్చిన టైం అప్పుడు చేయాలి గవర్నమెంట్స్ జాబ్ జేద్దామంటే గవర్నమెంట్ జాబ్స్ రావు వాళ్ళు ఇవ్వరు క్వాలిఫికేషన్ ఉన్నో ళ్ళకి అర్హత ఉన్నోళ్ళకి ఉండవు తెలుసా నాలెడ్జ్ అన్ని పరంగా దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని తెలిసిన వారికి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వదు
అది కరెక్ట్ రా ఇప్పుడు ఏముంది ఎంత చదివినా కూడా ఈ చదువు విషయానికి ఆరోగ్య విషయానికి ఎంతైనా మనకు లేడీస్ కి చాలా కష్ కష్టమైపోతుంది ఇటు బ్యాలెన్స్డ్ డైట్ చేయడం అయినా తిండి తినడం ప్లస్ వర్క్ జేయడం రెస్ రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటి తోటి అసలు ఒక లేడీ ఎంత నలిగిపోతుందొ లైఫ్ లో
అటు ఫ్యామిలీని లీడ్ జేయాలి ఇటు జాబ్ ని లీడ్ జేయాలి అన్నీ ఓకే అమ్మాయి పైన ఇంత రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి
ఇన్ని చేసినా కొన్నిసార్లు ఫ్యామిలీ నుంచి ఊ ఏమంటారు కరెక్ట్ మనకు ఏమంటారు వాళ్ళు కరెక్ట్ గా మనకు రెస్పాన్సిబుల్గా లేకపోతే అది ఇంకా ఎంత బాధాకరం
ఆ వాళ్ళ కోసము ఆ మనం ఎంతో త్యాగం చేస్తాం వాళ్ళేమో మనకు అంటే వాళ్ళ మనల్ని కొ అంటే స టైమ్ బర్డన్ లా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు
అవును మనం ఎంత వర్క్ చేసినా మన వర్క్ కి వాల్యూ ఉండదు
ఇంకా పాపం మీ ఫ్రెండ్కి మదర్ కూడా లేదంట కదా
అవును మదర్ లేదు ఆ మొక్కతే వాళ్ళ ఫాదర్ ఎంత జాబ్ చేసినా అసలు ఎట్లా ఉంటది ఒక మదర్ లేని ఫీలింగ్ ఫీలింగ్ ఎవరు తీరుస్తారు చెప్పు ఏదైనా ఆమె చేసుకోవాలి అన్ని అవర్స్ వర్క్ చేసి మళ్ళా తనే ఇంట్లో అన్నీ పనులు చేసుకోవాలంటే ఎలా ఉంటది చెప్పు
ఇప్పుడు మదర్ మీద అంటే నార్మల్ ఇప్పుడే అర్థం అవుతుంది కదా ఒక విమెన్ లేకపోతే పరిస్థితి పతులు ఎట్లా ఉంటాయి ఏమైతే తది సిచ్యువేషన్స్ ఎట్లా లీడ్ చేయగలుగు త్తమా లేదన్నది ఇప్పుడు అమ్మేకి అదే రెస్పాన్సిబిలిటీ బాయ్ తీసుకోగలుగుతాడా అంత కేరింగ్ అవన్నీ చేయాలంటే ఆయన పాజిబుల్ అవుతాదా
అవ్వదు తీసుకోలేడు కూడా ఇక ఒకవేళ ఆమె సిక్క్క అయ్యామక ఏమన్నా ఇట్లా మీ అక్కలాగా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఏం ఏముంటది చెప్పి ఇంక తనకు చేసే వాళ్ళు ఎవ్వరు ఇక అంకులే చూసుకుంటాడు ఎంత చూసుకున్నా తను కూడా వర్క్ వెళ్తాడు కాబట్టి ఒక బ్రేక్ఫాస్ట్ బయట నుంచి అయితే చేయడముో లేకపోతే డే మొత్తం ఇంకా తనని తనే చూసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ వస్తాడు వెళ్ళి హెల్త్ ఇష్యూస్ వచ్చినా చూసుకునే వాళ్ళ ఇవలేరు
ఎంతైనా ఒక విమెన్ చేసు చూసుకున్నంత ఒక జన్ చూసుకోవాలంటే అది కుదరని పని కదా
అవును ఇంత ప్రేమ ఉన్నాయి ఈ రోజులలో ఇంకా సిటీ లైఫ్ అంటే బిజీ బిజీ లైఫ్ బిజీ జీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్నది వాటర్ క్యాన్ కన్స్ కొనేదే కాబట్టి ఎవ్రీథింగ్ మనతోనే ముడిపడు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెస్ట్ లెస్ చేయాల్సి వస్తు వస్తుంది ఒక తప్పదు అన్నట్టు
నువ్వు వాటర్ క్యారన్ంగానే నాకు కూడా గుర్తుకొచ్చింది మొన్న ఒక హోటల్ కి మేము టిఫిన్ చేర్కి వెళ్ళినాం క్చువల్ గా అసలు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ నాకు కొంచెం ఆ రోజు బాగా హంగ్రీ అయిపోయింది అసలు బాగా అసలు దారుణంగా ఉంది సిచువేషన్ పర్లేదులే ఏదో ఒకటి దినసే దమ్ పిల్లలు కూడా ఏడుస్తున్నారని ఒక హోటల్ దగ్గరికి క వెళ్ళిన వాడు వాటి తెరువు అంటే నార్మల్గా టిఫిన్స్ చేసినప్పుడు వాటర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అవంది
అవును ఇవ్వాలి కఖచ్చి మొత్తంగా వాటర్ వాళ్ల అక్కడ జగ్గులలో కూడా పెట్టి ఉంటాయి కదా
లేదు తెలుసా బాటిల్ కూడా బిల్ పే చేసి తీసుకోవాలంట
అమ్మా ఇలా ఇట్లా కూడా ఉన్నాయా కొన్ని హోటల్స్
కానీ అలాంటివి బ్యాన్ చేయాలని చెప్పారు తెలుసా ఎందుకంటే చాలా వరకు
ఇప్పుడు మనీ ఉండే టిఫిన్ వరకే సరిపోయే మనీ ఉన్న వాళ్ళు ఎవరైనా పేదోళ్ళు వస్తారు కనీసం వాటర్ జగ్లలో వాటర్ సప్లై కూడా చేయ కాకపోతే ఇంకా దేనికి క్యా హోటల్ వా
మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి తెలుస అలా వదిలేయకూడదు ఎన్నో హోటల్స్ ఇట్లా జరుగుతున్నాయి తెలుసా
అను నా నావర ఇప్పుడు నేను చూసిన వాటలల్లో అయితే ఎక్కడ ఆ వాటర్ ఉన్నా సరే అవి మంచివి కాదు అని మనకై మన బాటిల్ తీసుకోవాలి త బవ వాళ్ళు మినిమం ప్రొవైడ్ చేయకపోతే దేనికి
కానీ మేమైతే వాస్తవానికి మేమైతే తాగాలని అనుకున్నాం అంటే ఇవి అంటే ప్యూర్గా ఉన్నాయా లేదా అవన్నీ తించేయలేదు దానికి సరిపడే అంత అమౌంట్ మేము ఆ నార్మల్ గా తాగానుకున్నాం వాళ్ళు ప్యూర్ ఇస్తున్నారా ప్యూరిటీ ఇస్తున్నారా లేదా అని మేము థింక్ చేయలేదు తాగాలనే అనుకున్నాం
కానీ వాళ్ళు ఇవ్వలేదు మిమ్మల్ని కొనుక్కోమ్మ అని చెప్ప
ఆ మమ్మల్నే కొనుక్కోమని చెప్పిరు తెల్సా
కానీ పోయి ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు అబ్జర్వ్ త్తే కూడా ఈ రెస్టారెంట్లలల్ల హోటల్స్ అలా తినాలంటేనే భయం అయితుంది బాబు ఏం నీట్నెస్ మెయింటైన్ చేయట్లేరు వాళ్ళు లోప ప్పలా చికెన్ మట్ టను ఆ రిఫ్రిజిరేటర్ల ఫ్రిడ్జ్ లల్ల పెట్టి స్టోరేజ్ చేస్ కొన్నిట్లలో పురుగులు వామ్మో ఫుడ్ బయట తినాలన్న బయం అవుతుంది వాళ్ళు ఎంత స్టోర్ చెత్తల్లో తెలవట్లేదు టూ డేస్ త్రీ డేస్ అట్లా
అవును నా నేను కూడా చాలా వరకు చూసా మస్తు స్టోర్డ్ ఫుడ్ మొన్న సీజ్ అయినే కదా సమ్ న్యూస్లల్లో నేను కూడా చూసిన చాలా వరకు హోటల్స్లలో స్టోర్డు ఫుడ్ పెడుతున్నారని ఇంకేదో ఇంకేదో అని అ వి వీడియోస్ అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అసలు బయట
అవును ఇంకా నిన్న టీ వీ లో చూసిన కొన్ని ఏమంటారు మనం తినే స్నాక్స్ ఈ పల్లి పటీలు కాని మిగితా అవన్నీ కూడా కాళ్ళతోని తొక్కి చేస్తున్నారు మొత్తం ఏమంటారు అన్హైజినిక్ ఫుడ్ అన్నట్టు మనకు ఇట్లా పైన సప్ టైటిల్స్ ఇచ్చి చూపెడుతున్నారు ఎ త గలేజ్గా అసలు ఎట్లా తినాలి అనింటే పిల్లల కనీసం పిల్లలలకు పెట్టాలన్న కూడా బైట్ పెట్టుకొని అమ్మో వీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేసిల్లో వీటిని ఏదైనా ఇ ట్లోనే చేసుకొని తినాలే ఇప్పటి నుంచి
అవును
అవును అసలు ఏది హెల్తీగా లేదు అందుకే సిక్కయి అవును మీ అక్కకు